ఎండీ
ఆ విన్పిస్తుందండి బాగున్ ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారు?
ఆ మేం కూడా బాగున్నామండి.
తిన్నారా?
ఆ తిన్నానండి ప్రొద్దున్ టిఫిన్ మీరు
ఆ తిన్నానండి, ఏం తిన్నారు?
నేనూ పొద్దున ఉప్మా అండ్ చట్నీ తిన్నానండి.
అవునా ఓకే నేన్ ఈరోజు టిఫెన్కి ఆ అది డ్రై ఫ్రూట్స్ను అం ఆ లాటీ చాకపాయి ఒకటి తిన్నా అండి.
ఏమండి అలాగా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అద్ తీస్కున్నారు మీరు?
ఆ ఉప్మా చేసారా ఇంక తినాలనిపిచ్చలేదు.
మ్
అందుకన్ చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ తెచ్చింటే అవి తిన్నామండి.
అవునండి. మేల్లెండి మార్నింగ్ టైమ్స్ మనం అలా డ్రై ఫ్రూట్స్ అలా తినడమే బాగుంటది.
అవును అది హెల్త్ గుడా మంచిది కదా అన్ చెప్పేసి ఇంకా తిన్నా అన్మాట ఇంక అవి బాగుండే ఏం చేస్తున్నారు? హలో! హలో! హలో? హలో! ఆ ఇప్పుడు విన్పిస్తుంది ఏమైంద డి సడన్గా మాట విన్పియలేదు.
తెలీదండి సడన్గా వాయిస్ కట్ అయింది.
అవునా ఓకే మీక్ నెట్వర్క్ ఉందా?
ఉంది కానీ ఎందుకిలా వస్తుందో అర్థం అవ్వట్
అది ఒక్సారి బాగా క్లారిటీ విన్పిస్తది ఒకసారి ఇంకా సౌండ్ అస్సల్ వినిపిచ్చదు.
అవునండి అవును
అదే అండి నెట్వర్క్ ఏంటసలు అర్థమే గాదు.
అవునం
అసలు మా పీజీలో అయితే హలో! హలో!
ఆ విన్పిస్తుందా అండీ
ఇప్పుడు ఓకే అండి ఇందాక వాయిస్ మరీ అ సైలెంట్ అయిపోయింది మొత్తం.
ఇప్పుడ్ నెట్వర్క్ బాగొస్
ఆ ఇప్పుడు వస్తుంది మీ వాయిస్ నాకు క్లారిటీ విన్పిస్ తుంది బాగా విన్పిస్తుంది ఒకసారి కామ్ అయిపోద్దన్మాట.
అవునా ఏమో అండి ఇది మాట్లాడుతున్న నేను కూడా కానీ ఎందుకాస్
అదే అదే ఒక్కొక్సారీ మనకి ఫుల్ ఇంటర్నెట్ వచ్చినప్ కూడా మనకి సిగ్నల్ పట్టుకోదన్మాట.
అవున్లెండి.
మా హాస్టల్లైతే అసల్ ఇంకా క్రేజీ అండి బాబు పవర్ కట్ అయితే ఇంగ కట్ ట్వంటీ మినిట్స్కీ అస్సల్ నెట్టే రాదు కొన్ని కొన్ని సార్లైతే అసలు ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పడుతది నాకు మాక్ నెట్వర్క్ రాణికి
అవునా అండి
నైట్ అంత తీసేస్తారండి అసల్ అర్థమే కాదు అదేదో పల్లెటూల్లలాగా చేస్ స్తరన్మాట నెట్వర్క్ అసలు రానే రాదు.
ఒకవేళ పీజీలో వర్క్ చేసుకోవాలంటే ఎలా ఉంటదం ఇంకా ల్యాప్టాప్స్, ఫోన్స్తో పనుంటది కదా అప్పుడ్ ఏం ఎలా చేస్
అదే అండి భయమేస్తది ఏమంటే మాకు ప్రస్తుతానికి వర్క్ ఏం లేదు కాబట్టి సరిపోయింది. ఒక్సారి మా ఫ్రెండ్ ఎగ్జామ్ రాస్తుందన్మాటా ఆ ఎగ్జామ్ రాస్ తుంటే ఆ అమ్మాయి ఇంగగా ఆ మిడిల్లో ఉంది కరెంట్ పోయిందన్మాట. ఏమంటే అమ్మాయి మొబైల్ నెట్వర్క్ వచ్చింది కాబట్ సరిపోయింది ఆ అమ్మాయిది ఫైవ్ జీ మొబైలన్మాట.
అవున్లెండి.
వచ్చింది ఒకవేళ ఫైవ్ జీ కాకుండా నార్మల్ ఫోర్ జీ అయితే అస్సల్ నెట్వర్కే రాదు మాకు
అవునండి
ఇంకొకొకసార్ అయితే మార్నింగ్ కరెంట్ పోతే ఈవినింగ్ కొస్తదన్మాట. పాపం ఆ అమ్మాయికి ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ ఉంటాయా చార్జింగ్ కిచ్ చాలా ఇబ్బంది పడుతదండి పాపం అన్ని ల్యాప్టాప్స్ పట్టుకొని కూర్చుంటదన్మాట అమ్మాయి
అయ్యయ్యో అలా ఉంటే కష్టమేనండి మరి పీజీ అన్నా చే చేంజ్ అవ్వకూడద లేకపోతే పీజీ కన్నా లోన్
అయ్యో వాళ్ళేమంటరు మీరు కట్ టే ఫీజ్కి ఇదే ఎక్కువ అంటర్ ఆమైతే ఓనరు మనం సిక్స్ థౌండ్ కట్టిన గుడా సరిపోద్ ఆంటీ సరిపోదండి ఆమె అంటే గిత అంటది. కట్టే దానికి అది ఎక్కువలె అని మాట్లాడ్తది అబ్బాయి దానికైతే పీజీకి పవర్ బ్యాకప్ ఉం ది మా హాస్టల్కైతే పవర్ బ్యాకప్ లేదన్మాట.
ఆ అదేంటండి అలా చేస్తద్ ఆమె
అదే కదా
ఉమ్
ఆమె చానా రూడ్గ బిహేవ్ చేస్తది. అన్న హాస్టల్ అన్న అయితే కొంచం మంచివాళ్ళు కొంచం మెత్త గుంటరన్మాట. మ్ అంటే ఎవరో ఒకరు కొంచం రూడ్గా ఉండాలెండి ఇద్దరు కామ్గా ఉంటే మరి ఇబ్బంది కదా
నిజమేనండి ఇద్దరు మంచిగుంటే ముందుకెళ్ళమండి. ఎవరో ఒకరలా రోడ్గా ఉండాల్సిందే జీవి
ఆ మ ఆమె గుడా హాస్టల్ ఆమె గుడా ఒక్కసారి మంచిగ మాట్లాడ్తది. మంచిగా మూడ్ ఉందనంటే లేకపోతే ఇంకా ఎట్లంటే అట్ల మాట్లాడుతది అన్మాట.
అంతేనండి వాళ్ళకి హాస్టల్లో జనాలని చూసి ఒక్కొక్కసారి చిరాకు వస్తది ఒక్సార్ కోపం వస్ తది ఇంకేం చేస్తరండి వాళ్ళు కూడా మనమే ఇంక అర్థం చేస్కోని ఇంగ వెళ్ళిపోతూ ఉండాలి.
అందుకే ఏం మాట్లాడా మామూలే ఈ మధ్యా అనేసి ఇంక కామైపోతాం అన్మాట.
అంతేలెండి ఇంకా
ఉమ్ ఇంకా ఈమై తే మాకి క్లీన్ క్లీనింగ్ చేసేక్ వస్తర్ కదా మా రూమ్కి ఆ ఆంటీ అయితే బాగా మాట్లాడ్తదన్మాట. నిన్న నేన్ ఏదో ఫోన్ చూస్కుంటూ పడుకోన్ ఉన్ నిద్ర పోలేదు జస్ట్ పడుకోన్ ఉన్నా అన్నమాట. ఆమె సడన్ గా రూమ్ లోకి వచ్చింద క్లీన్ చేయనికి అంతే పడుకోనే ఉండండి ఉన్న జాబులు అంతా వదిలి పెట్టేదైనా టైం పాస్ చేసుకుంటా పడుకునే ఉండేదానిందా కొంచెం హట్టింగ్ అనిపించిందండి ఆ వర్డు
ఆమెకి ఎందుకండి అవన్నీ ఇప్పుడు జాబ్స్ అనేవి ఎలా ఉన్నాయో మనకు తెలుసు కదా ఉమ్
మా ఫ్రెండ్ అయితే ఇంకా నేనేం మాట్లాడలేదు మా ఫ్రెండ్ రియాక్ట్ అయింది వస్తందిలేండి అంటీ వన్ మంత్ లోపుల పిల్లకి వస్తుంది ఇందుకన్నా మంచిది వస్తుందింటి అనేసి ఆ పిల్ల నాకు ఆ సపోర్ట్ చేస్తుంది నేను ఇంకా కామ్యిపోయాయి ఆ మామూల్యలు వీకి ఏం తెలుసాలంటే నేను కామ్యిపోయాయి అనమాట అట్ట
అవునులేండి అలాంటి వొళ్ళుదీ పట్టించుకోకూడదండి
మనం ఎక్కువ లీనియన్స్ ఇస్తే వాళ్ళు అట్లనే మాట్లాడతారండి
అవునండి ఫస్ట్ అది ఇవ్వకూడదు అది చీ ఒక్కక్కసారి తప్పు పని చేసినమేమో అనిపిస్తుంది తర్వాత
ఉమ్ వాళ్ళకి కూడా ఆమెకి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకి చాలా ఇయర్స్ అయిపోయింది జాబ్ అంటే స్టడీస్ కూడా అయిపోయి వాళ్లకే రాలేదు ఇది ఏదో చెప్పదో వాళ్ళకి చెప్పొచ్చు కదా మనల్ని ఎందుకు వచ్చేండ మన ఇంట్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు
ఉ
వీళ్ళేంతో చాలా ఫీల్ అయిపోతారనమాట
అంతేనండి బయట వాళ్ళకి చాలా ఎక్కువ చేస్తార అనమాట వాళ్లది వాళ్ళు చూసుకోరు పక్క పక్నోళ్ళ మీదే పడిడీటూరు ఇప్పుడు
అయినా అట్లా అనకూడదు కదండి వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి కామ్ంగాగా అయిపోవాలి ఆలోచించాలి ఏదో ఒకటి వస్తంది
ఆ అందరూ అలా ఉండరు కదండి కొందరు త్వరగా మాట అనేస్తారండి కొందరు ఆలోచిస్తారు వస్తుందిలే ఎప్పుడైనా కష్టంగా ఉన్నాయి కదా అనేలా కొంతమంది ఆలోచిస్త కొందరు ఎలా అంటే త్వరగా మాట అనేస్తారు వాళ్ళు ఆలోచించార అనమాట అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేమ అనమాట మనమే ఇంక వదిలేసేయి ఆ మాటలు అన్ని
ఉ ఏంటో అండి అసలు కొన్ని కొన్ని సార్లు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఏమ ఒక మాట కూడా అంట సార్లేమ్ ఎప్పుడైనా అది వచ్చినప్పుడు వస్తుంది కానీ ఎందుకు టెన్షన్ పడతావు ఎక్కువ ఆలోచించదు టైం కి తినేసి మంచిగా ఉండు అంటారు ఈమె అయితే నాకు జడన్ గా వచ్చి ఈ పడుకొనే ఉండండి ఇంకా ఉన్నది ఎంతా వదిలిపెట్టేసి పడుకొని బాగా టైం పాస్ చేసుకోం అన్నట్టు మాట్లాడింద అనమాట కొంచెం హటింగ్ అనిపించింది ఆ మ తర్వాత మామూలులో వీళ్ళకి ఏం తెలిసింద లైఫ్ గురించి అనే వాళ్ళు ఎన్నైనా అంటారులని మళ్ళీ కామైపోయిన అనమాట
అంతేలేండి వదిలేసలు అలాంటి వాళ్ళ ముందు ఇంకా బాగా మంచి పొజిషన్ లో ఉండి వాళ్ళకి చూపించాలండి ఉ
రియాక్ట్ అయినా వేస్ట్ ఆ అదే అండి రియాక్ట్ అయినా వేస్ట్లా అన్నట్టు ఇంకా కామ్ అయిపోయాయి అనమాట అ మా ఫ్రెండే ఎక్కువ ఫీల్ అయింది నన్న టే
అంతే కదండి ఫీల్ అవ్వకోకుడా ఉంటారా చెప్
ఎందుకంటే వాళ్కు తెలుసు కదా మనం ఏమేం చేస్తున్నాం ఏం చేయట్లేదు అనేసి మన ఫ్రెండ్స్ కి తెలుస్తుంది కానీ బయట వాళ్ళకి ఏం తెలుస్తుందండి
మ్ అదే వాళ్ళకి ఆ నోరు ఉంది అంటారండి. ఆలోచించరు కాబట్టి మాట్లానేస్తారు త్వరగా
మ్ ఆమె మన మంచికిందిండొచ్చు బట్ అని
అనే ప అనే ఆ టోన్న్ పదాలు వేరే విధంగా మాట్లాడింటే సరిపో
ఉమ్ అదే అది వేలాగా చెప్పింటే సరిపోతాండి మనకేం సరదా కాదు కదండి మేము
ఖాళీగా అదే అండి ఖాళీగా ఉండి ఇంట్లో వాళ్ళని అడిగి డబ్బులు ఇక్కడ రెంట్లు కట్టడానికి ఏమో వాళ్ళకైనా డబ్బులు ఎక్కడి నుంచి వస్తే మనకు తెలుస్తది కదా
అ అన్ని కాదనుకొని కామ్ గా ఉంటు అంటే మన సిచువేషన్ లో అర్థం చేసుకోవాలి వాళ్ళు వదిలేసినారు పాత జాబు అంటే మనకి ఎన్ని ఉన్నాయి వాళ్ళకి తెలుస్తది
అవునండి అవును
ఇంకేంటండి
చెప్పాలండి
చెప్పాలండి ఏం చేస్తున్నారు మీరు?
లేదండి నాకు వర్క్ ఉంద అనమాట క్లాసెస్ అవనే ఉంటాయి. అవి వింటా ఉంటాలండి.
తనికి ఏ కలిసిపోతాది అనమాట ఇంగ మార్నింగ్ లేసినప్పటినుంచి ఈవినింగే క్లాసస్ అంతా
అవునండి చదివేది ఏమి ఉండదు గాని ఆన్ చేసి పెట్టుకో ఉండాలి. వాళ్ళు ఎప్పుడు సడన్ గా క్టివిటీస్ చెప్
అవునవును మనము కొంచెం అటెంటివ్ గా ఉంటే వినొచ్చు ఏమనా అటెండెన్స్ గురించిగా అని అలాబ్స్
ఎ
అ హలో
చి అందుకలాన్
హలో హలో వినిపిస్తుందా అండి? అదే వయిస్ ఇందాక బ్రే కేయింద అనమాట ఫుల్ బ్రేక్ డాన్స్ చేసింది అనమాట అది వాయిస్ హ్హ్ ఉమ్ ఇంకేంటండి విశేషాలు? చెప్పాలండి ఇంకా బోర్ కొట్టదా మీకు డైలీ ఏలేబ్? ప్టాప్ ముందర వేసుకొని క్లాసు వినుకుంటా
ఇంక తప్పదు కదండి
అంతెండి కొన్ని రోజులు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయనంత వరకు క్లాసెస్ అవి ఉంటాయి మంచిం క జాబ్ స్టార్ట్ అయితే ఫుల్ టైమ్ ఇంకప్పుడు ఆ స్ట్రెస్ అవంతా ఇంకా వేరే లెవెల్ అండి ఇంకా
దన్నా బావుంటదండి ఇక్కడ ఇంట్లోనే ఏ కూర్చోలంటే
అవును ఆఫిస్ కన్నా అయితే చాల మంది కొలిక్స్ ఉంటారు, అట్మాస్ఫియర్ ఉంటది బావుంటది అనమాట. ఈ ఇంట్లో ఈ నాలుగు గూడలు మద్య కూర్చోలంటే అవ్వదు ఓకే అండి మ రి మ్ సరే అండి బాయ్